ఎలో
బాగున్నాన్ బాగున్నారంండి మీ మీరు బాగున్నారా
మేమ్ బాగున్నామండి మీ ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేఅండి కాలిగా కూర్చున్నాం మీరు
మేము ఇకా పడుకుందామ అని ఆలోచిస్తున్నామండి
సర అవుతుంది ఇప్పుడు కొడుకుని చెప్పలే ఇస్తారండి
పడుకో పడుకోవాలనిపించినప్పుడు పడుకుంటామండి
మీతా ని బ బాన్నయండి
ఉమ్ మీరు న్యూస్ పేపర్ చదువుతారండి
ఆ లేదండి చదవను
అవునండి మేము అప్పుడప్పుడు న్యూస్ ఆ న్యూస్ ఫాలో అవుతామండి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి
రోజు న్యూస్ పేపర్ వేయించుకుంటారండి లేకపోతే ఆన్లైన్ లో సోషల్ మీడియా ఫాలో అవుతార
మేమి ఇది వరకు న్యూస్ రోజు డైలీ వేపంచుకునే వాళ్ళము రీసెంట్ గా మానేస్ చూస్తామండి ఇంకా సోషల్ మీడియా యూట్యూబ్ అందులో చూస్తామండి
దేని గురించి ఎక్కువ చూస్తారండి మీరు
మేము ఎక్కువగా ఏమైనా రాజకీయ పరకంగా కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే వేస్తూ ఉంటారు కదా ఆసక్తికరమైన ఏవనా ఉంటే చూస్తూ ఉంటాము
ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారా
ప్రజెంట్ సోషల్ మీడియానే ఫాలో అవుతున్నాము
మీకు ఈటీవీ న్యూస్ తెలుసా అండి అవి చూస్తారా దాన్ని ఫాలో అవుతారా
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఫాలో అవుతామండి అది ఆంధ్రజ్యోతి ఉంటది కదా తెలంగాణ ఆంధ్ర పదర్శ అనే రెండు వచ్చిందియి కదా ఈటీబీలోనే అందులో ఇది వరకు సాయంత్రం మాత్ర మాటలు వచ్చే చాంపియన్షిప్ అనేది చూసేవాళ్ళము
ప్రోగ్రామ్స్లాగాలన్నా
ఐడియా ఉందండి చిన్నపిల్లలతో ప్రోగ్రామ్ చేసేవారు
ఆ అ గుర్తుందండి మళ్ళీ ఇటీవల మీకు స్టార్ట్ మహిళ వేరు గుర్తుఉనాయా చూస్తే కదండి
ఆ ఉవునండి ఇదివరకు మధ్యాహ్నం పన్నెండింటికి పన్నెండున్నరకు వచ్చేది
ఆ వొంటి గంట టైమ్ లో వచి
ఆ అది చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది మహిళలుందరూ ఆడుకుంట ఉండేవారు
కొత్త కొత్త గేమ్స్ అన్ని పెట్టేవారు మళ్ళీ మేము ఏం చేసేవాళ్ళం అంటే అందలో చూసిన గేమ్స్ మేము బయట
కాలేజీ కాలేజీ టైమ్ లో మేము కూడా ఆడుతం కునే వాళ్ళము
ఫ్రెండ్స్ తలా ఆడుకుండి బలేె
చాలా సంతోషంగా ఉండేది ఆ టైమ్ లో తెలుసు సోద్ కాద్ అది
ఇప్పుడు మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటే చాలే హ్యాపీగా
ఆవ్ చాలా సంతోషంగా మళ్ళీ వస్తే బాగుండు అన్ అనిపించేటట్ ఉంటద్
అప్పుడే మనకి ఏమిీ తెలియక చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేసాము
హు అప్పుడే ఫ్రై అప్పుడే ఫ్రెండ్స్ తోటి అలకలు గొడవలు అప్పుడున్నప్పుడు అదే సరిపోయేది
ఆ ఇప్పుడేమో చాప్డ్ నాస్ మంజాకు పట్టుకున్నాం, తిట్టుకున్నాము, కొంచెపు ఆడుకుంటే బాగుండేది అనిపిస్తుంది.
ది అనిపిస్తుంది హు
ఎప్పుడునా గర్చ పని బాగుంట
గడిచిపోయినయి బాగుంటాయిండి జరిగి అగే అనిపించదు
కొన్ని ఇ తర్వాత కొన్ని రోజులకి ఇవి బాగుంటాయి బాగుంది ఎందుకు
హు అది అప్పుడు తప్పు అనిపించినా తర్వాత తెలుస్ నప్పుడు మళ్ళీ పర్లేదులే అని సర్దుక్ పోవడమే హ్మ్ టెక్నాలజీ మీరు బాగా యూస్ చేస్తారా సోషల్ మీడియాని
అంతేమీ యూస్ చేయన్ నేను
అవునా మేమైతే టెక్నాలజీని హ్మ్
అందుకు
మేము బాగా ఈ టెక్నాలజీని వినియోగించుకుంటాము. మ్మ్
ఇ ఎకు పదండి
ఎక్కువగా ఏమైనా గార్డెన్ వర్క్స్ గానీ ఇంట్లో ఏమైనా కొత్త కొత్తవి ఏమైనా పెట్టుకోవాలన్నా ఒకటి. రెండు సార్లు డెకరేషన్ చేయాలని వున్న మొక్కలెలా పెంచాలన్నా ఒక్కొక్కసారి ఫాలో అవుత అట్లు గురించి చూస్తూ ఫాలో అవుతూ ఉంటాము
ప్రోగ్రామ్స్ చూస్తారండి మీరు
మేము ప్రోగ్రామ్స్ స్టార్మాలో వచ్చినా అది వేర పరిమాారం వస్తుది ఆ టీవ చూస్తాము ఎక్కువగా వెబ్ సిరస్ ఓటి సిరస్ చూస్తూ ఉంటాం సమ
ఫైవ ఇట్ ఫాస్టర్ అయ్యంది
ఆ అవునండి
మీ పగర ఏం చేస్తారండి
మేము రీసెంట్గా అంటే సలార్ వచ్చింది కదండి సలాార్ మూవీ మా ఇంట్లో ఎక్కువగా చూస్తారు మా వాళ్ళు
మీరెవరు అ
రాజసాబ్ అండి రాజసాబ ఉంటది కదా నేన్ అంతే ఆ అంత ఇంట్రెస్ట్గా చూడను మాకు కాన్సెప్ట్ నచ్చితే తప్ప నేను అది చూడ న్నం చిపురవరకు అ
వెబ్ సిరీస్ ఏ మీరు చూసినాట్లో బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటంది
చూసినట్లు హార్ట్ బీట్ ఒకటి బాగుంటదండి తర్వాత
చాలా బాగుంటది కదండి అది
ఆ అవునండి తర్వాత మా వారు పోలీస్ పోలీస్ అని ప్రతి శుక్రవారం వస్తుది అది చూస్తారు
హ
అది కూడా బాగుంటది మీరేం చూస్తారండి
నేను రీసెంట్ గా అదే రీసెంట్గాతే అదే చూసానండి హార్ట్ బ పర్వతని కొరియన్ డ్రామాస్ చూస్తానండి
కొరియన్స్ని నేను ఫాలో అయ్యేదాన్ని అండి ఎమ్ఎక్స్ ఫ్లేయర్ లో చూస్త
మరి మరి ప్ర అవత్ హవాల సర
ఇప్పుడు అ అవ్వట్లేదండి ఎక్కువగా పోలీస్ పోలీస్ ఒకటి ను పీట్ని మెడికల్ దా సంబంధించిందో సీరియస్ వస్తుంది
అవును
ఆ రెండింటినే ఫాలో అవుతున్నా అవునండి కొరసు ఎన్ని ఎపిసోడ్లు చూసిన అవ్వట్లేదు ఇం ఇంకా ఇంకా వస్తుంది అని మానేసం ఉమ్మ్. ఒకతైతే పేరు గుర్తులేదు కానీ దగ్గర దగ్గరగా పదకొండు వందల ఎపిసోడ్లు చూసాము.
బాబోయ్ పదకొండు వందల అంత ఓపిగ్గా ఎలా చూస్తారండి.
చూడడం వల్ల ఇంకా అది చ్. చిరాకోచ్చిందంట అవిడ అవట్లేదని. ఉమ్.
ఇంకా చ్.